ఆ హలో
హలో
ఏం చేస్తున్నారండి
నమస్తే అండి
హలో
బాగున్నామండి మీర ఎలా ఉన్నా
ఆ నమస్తే అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాం తిన్నారా అండి?
ఆ హా, జావా తాగామండి. ఫైడ్రెస్.
అవునండి. వీడియో ఎవల్ దీశారండి?
రాగి జవ చేశా.
రాగి జవ తాగిచ్చారండి పిల్లకి?
ఆ తాగారండి.
ఉ హు
ఇప్పుడు ఎందుకు తింటున్నారండి, ఫ్రైడ్ రైస్ గ్యాస్ ఫామ్ అయిద్దండి.
వాకింగ్ చేస్తాము గా అండి, సరిపోయిద్లేండి.
హ్మ్ ఇంటికి ఎళ్ళిన్తర్వాత అన్నం తినకుండా, ఇప్పుడు తిని పొండుకుంటారు అంతేగా?
ఎస్ అండి అంతే.
ఉమ్, ఉంటయ్.
మీరు ఎప్పుడైనా డిన్నర్ స్కిప్ చేసారా, సాయంత్రం భోజనము తినకుండా పొండుకున్నారా?
లేదండి తినే పొండుకున్నాం.
ఉ అదేంటండి? సరుకులకి వెళ్ళొచ్చారా? బియ్యం అస్తయి గదా
లేదండి ఎళ్ళలేదు ఇవాళ.
గుడ్లు, పాలు అయి తెచ్చుకున్నారా? మెసేజ్ వచ్చింది, మెసేజ్ వచ్చిందా మీకు?
ఉమ్ నాకు ఫోన్ చేసి చెప్పలేదండి మేడం గారు.
మెసేజ్ వచ్చిందండి, ఉదయం తీసుకున్నట్టు అందుకని.
ఇద్దర్ పిల్లల్వీ వచ్చినయా?
ఆ లేదండి చిన్నడిదే వచ్చింది.
ఆ
ఇచ్చేసినట్ టు వచ్చేసింది.
హా లేదండి, ఏం చెప్పలేదు మాకు. ఆయమ్మ గూడ వచ్చి ఏం చెప్పలేదమ్మ.
ఉ హు, మరి కొట్టేశారు కదండి మెసేజ్ వచ్చింద ఉదయం?
ఆ
అదీ మెసేజ్ వచ్
హ్మ్ అహా, అవునా మీకు గూడా వస్ తాయా
మా పెద్దోడివి వస్తది, చిన్నోడివి వస్తది.
ఉ హు, అవునా! మనిషి ఒక్క పార్సల్ తెచ్చుకున్నారా ఏంటండి? ఇంటికాడ, ఇంటికాడ ఇయ్యొచ్చు గదండి తింటారు కదా వాళ్ళు కూడా.
వాళ్ళు తినకూడదనే గదా. వాళ్ళు తింటే మాటింటారా
హ్మ్
మాటవిన్రు
అదేందట్టం
వాళ్ళు మాట వినరుగా అందుకని
అట్ అంటే మీకు దగ్గొ చింకా ఆగదు
మ్మ్
కేం జేస్తున్నారు ఎవరెవరు తెచ్చుకున్నారు పార్సిల్స్ ఎన్ని తెచ్చారేంది
ఒకటే కదండి
హ ఒకటి అందరు తిన్ తింటారా మరి నువ్వు మరీ జెప్తారు
ఫుల్ పార్సిల్ అండి ఇవన్నీ
హ్మ్ ఎంత మంది ఉన్నారండి ఎవరు తెచ్చారు అసలు ఎల్లి ఎవరి డబ్బులతో అండి
వాళ్ళ డబ్బులే
అలా తినకూడదండి వాళ్ళవి వీళ్ళవి తినకూడదు మీరు కొన్పియాలి
మనం కొనిపియ్యాలి కొనిపిద్దాం అండి
మ్మ్ ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం ఉన్నాయండి ఏమి లేదు పిల్లలా బానే ఉన్నారండి సాయంత్రం టైం కదా ఇప్పుడే పిల్లలకి పెద్దోడికి ఆడుకోవడానికి వదిలి చిన్నోడికి స్నానం చేప్పిచ్చాము సరదా సరదాగా ఆడుకుంటున్నాడు
ఓ అవునా మా పిల్లలిదారు ఆడ్ కుంట్న్నారు రోడ్డు పైనా మా చిన్నబ్బాయి పెద్ద ఆకల కోల్డ్ ఉంటే చాలు ఇక్కడ అరిస్తే అక్కడ చూస్తున్నాడు
పిల్లడా చిన్నోడా అరే పెద్దోడా
మ్మ్ చిన్నోడు కాలావ్ల దగ్గర బస్ ఇద్దరం దగ్గర్ ఉంటాది
హ్మ్ హు
ఇంకేం చేస్తున్నారండి
ఏమున్నాయం ఏంలేదండి ఖాళీయే ప్రస్తుతం
ఓ ఖాళీ ఉన్నారాని ఫ్రైడ్ రైస్ తెచ్కొన్ని తింటున్నారా హైగా
అవునండి
ఎందుకండీ అలా బయట ఫుడ్ పడిద్దా అండి మీక్ ట్లో
ఏం చేస్తున్నారండి మీరు
నేన్నేం జేయట్ లేదండి ఇంట్లో బియ్యం కడుగదామని వెళ్తున్నాను
బియ్యం గడుగుతున్నారా
మామి మామి మామని నిద్ర లేపనా హలో
సాయంత్రానికి ఏం చేద్దామనండి
సాయంత్రం ఏమండి మా మామయకి ఇడ్లీ తేమంటున్నారు మా అత్తయ్య గారు
డబ్బులు లేవు కదండి
మా ఆయన్కి చెప్పాలి
మ్మ్ హ్మ్
ఇప్పుడ్ నేను బియ్యం కడగాలండి ఆ
డైలీ ఎంతోస్తాయండి అమౌంటు
ఏమ్టది
డబ్బులు డైలీ ఏమన్నా అమౌంట్ వచ్చిందా మీకు తీసుకొచ్చి ఇస్తారా అంటున్నా
అర్ధంకాల
డైలీ డబ్బులు ఏమన్నా వస్తే మీకు తీసుకొచ్చిస్తారా అని అడుగు
ఆ దగ్ దగ్గిర ఉంటే ఇస్తారండీ
మ్మ్
ఎందుకండి మీరు ఇయ్యారా
నేనివ్వనండి ఎప్పుడో ఒకసారి నా దగ్గరేం ఉండవులేండి ఎక్కువ ఖర్చులకు అయిపోతా ఉంటాయి అదే అప్పులు తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర వాళ్ల దగ్గర వడ్డీల్ తీస్ కొచ్చి అది ఇది బియ్యాలు గియ్యాలు మొత్తం కట్టేస్తా ఉంటా వచ్చిన డబ్బుల్తో
మా పిల్లలు ఒక చోట ఉండట్లేదండ్ అండి అసలు ఇసుక పుట్టిస్తున్నారు అసల కొట్టాల అనిపిస్తుంది అసల
అవునా నివు దిను గారు ఏమన్నా ఫోన్ చేశారండి
ఆ మధ్యాహ్నం చేశారండి
హ్ ఎలా ఉన్నారం అక్కడ అందరు బావున్నారా
ఆ బారనే ఉన్నారు పర్వాల ఆ బాగానే పడుతున్నాయండి ఇవాళ కొంచెం చల్లగా ఉంది నిన్న ఇవ్వలా
వర్షము ఏమన్నా
విరుప ఏమ్ పడలేదండీ చల్లగా ఎమ్ చేయాలండి
వర్షం పడలేదు చల్లగా ఉంది మ్మ్ హు
కొంచ్
అల్పపీడనం ఏమన్నా పడిందని చెప్పారా ఋతుపవనాలు అల్ప పీడన్నా ఏమన్నా పడిందని చెప్పారా
ఏమండి మళ్లి ఋతుపవనాలు గ్గరిక వచ్చింది అంటున్నారు మనుషులు మరి నిజమో అబద్ధమో తెలిదు
మ్మ్
ఏం చేస్తున్నారు ఇంకా మీరు అయిపోయిందా ఫైడ్ రైస్ తిని
మ్మ్ అయిపోయిందండి వాకింగ్ చేస్తున్నాను
మ్మ్ హు బాగుందండి బయట ఫ్రైడ్ రైస్
రెండు మూడు చెంచాలయీతేండి బాల
మ్ ఇంట్లోండినట్ ఉండవండి బయట వెస్ట్ మేమ్ తినడం
ఇంకేంటండి పిల్లలకి పాలు అయి తాగిస్తారా అండి పాలు పెరుగు అవి తినిపిస్తారా పిల్లలకి
మా మా పెద్ద అబ్బాయి తినడండి పెద్ పెరుగు మజ్జిగ తాగుతాడు మా చిన్నబ్బాయి ఇప్పుడు తే చిన్నవాడు కదా తింటాడు అది కూడా ఊసేస్తూ తింటాడు
మ్మ్ నేర్పిపించండి పిల్లలకి ఇప్పుడు కాపోతే ఇంకా పెద్దయిన తర్వాత తీసుకోరు కదా పెరుగు మజ్జిగలు పెద్ద్దోడికి కూడా అలవాటు చేయండి మరి ఎలాగైనా గానీ
ఉ చేయాలి
పిల్లలు అంతే అండి ఏం చేద్దాం చెప్పండి మ్ పిల్లలు అంతే ఈ వయసులో ఏం చేస్తా మొత్తం చిన్నోళ్ళు కదా అట్లా గొడవ చేస్తానే ఉంటారు వోళ్ళు
హ్మ్ అవును ఇంకేం చేస్తున్నారు మా చెల్లి వాళ్ళ ఉండే సైడ్ అయితే రా సాయంత్రానికి వర్షం పడుతుందంట
ఆ అటు అంతేనండి అటు వర్షం పడతానే ఉంటది. తెలిసి వచ్చిందే కదా మనకి అ క్లైమేట్ మొత్తం చల్లగా ఉండిద్ది
కొంచెం ఎండలాగా పొద్దున్న ఉందంట సాయంత్రానికి వర్షం చల్లగా
ఇక్కడ చల్లగానే ఉం ఉంటది ఎండ మామూలుగా ఉంటది రా సాయంత్రం అయ్యేసరికి వర్షం వచ్చేసింది అది ఆ ఊరీ స్పెషాలిటీ
మ్మ్
ఎన్ని ఎన్ని రోజులకు వస్తదంట అయిపోయిందా వర్క్ తే ఇంకా
ఆ ఆ అయిపోయిది మంత్ మంత్ వచ్చిద్దండి
ఉహు రామన్నండి వర్క్ చూపించు
అవును ఏంటండి విషయాలు ఆ సరేనండి ఆ ఓకే ధన్యవాదాలు థ్యాంక్స్ అండి